అండి బాన్నారా బాన్నామండి తిన్నారా
లేదండి తినాలి తిన్నారా మీరు
ఇప్పుడే తినేసామండి
ఏం కర్రీ అండి బస్
మాది బీరకాయి క మీరు కుక్ చేసుకున్నారా
లేదండి చేయాలి ఇప్పుడు
మీరే చేస్తరా
హా
ఏం వండుతున్నారండి
ఇంకా ఏం వండాలో ఆలోచించాలండి ఇప్పుడు మీరు వండుకున్నారా
ఆ వండేసామండి వన్నాం తిన్నాం అయిపోయింది మరి
ఏంటండి స్పెషల్ ఇవాళ
బీరకాయ్ ఎగ్గండి
అవును తిరువనక
ఆ నేనే వండానండి.
అవునా
ఉమ్ రీసెంట్ టైప్ లో ఏమన్నా రీసెంట్ టైమ్ లో ఏమన్నా మూవీస్ వాచ్ చేసారా అండి
మూవీస్ ఏం చూడాలే అండి మీరు చూసారా.
అదే భగవాన్ కేసరా పవన్ కళ్యాణ్ కొత్త మూవీ వచ్చింది కదండి చూడలేదా
లేదండి చూడ లే మీరు చూసేరా
లేదండి మేము కూడా చేయలేదు.
ఇంకా అండి
నాది తినండి ఏముంది.
మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా అండి.
ఎక్కడిదండి మా బాబు
అవునా
అవును
మరి ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళాలి కదండి ఫ్యాన్ అయినప్పుడు
మా బాబు పోయి అంటే ఇంకా నడక రాలేదండి లేకపోతే తీసు కెళ్ళేదాన్నీ
ఓ అవునా
మీ ఇంట్లో ఎవరు లేరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లేరండి.
ఇప్పుడే డ్యూటీ నుంచి దిగి రిలాక్స్ అవుతున్నాడండి కాసేపు అయితే మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు.
అవునా
ఉమ్మ్ చాలా స్పెషల్ డ్యూటీ మా వాడిది.
ఇంకా అండి మీరు క్రికెట్ చేసారా అ
రీసెంట్ టైమ్ లో చూడలేదండి మీరు ఏమన్నా వాచ్ చే అవును ట్వంటీ ఎయిట్ కి ఐపీఎల్ ఉంది కదా అండి మీరు ఎవరికి సపోర్ట్
అవునా టీమ్ సపోర్ట్ లేదండి ఆ రోజు కొంటే ఎతుకి లేదు
ఆ
ఫిఫ్త్ రోజు ఉంది సి ఎస్కే
ఓ మీరు దోని ఫ్యాన్ ఆ
ఆ అవునండి మీరు
ఆర్ సి బి
ఓ ఫస్ట్ డే ఉందిగా మ్యాచ్
మ్ చూడాలి ఇంకా ఏం సంగతులండి
వెళ్తారా అండి మీరు స్టేడియం కి చూడడానికి మ్యాచ్
ఆర్ సి బి హైదరాబాద్ లో నడవట్లే అనుకుంటా కదండి
ఎస్ఆర్ ఉంటది అండి
టికెట్స్ బుక్ చేసుకున్నారా
లేదండి నా సి ఎస్ కె కాబట్టి చెన్నై లో చూడాలి
ఓహో పోతున్నారా మరి చెన్నైకి
చూడాలండి
మ్మ్ హైదరాబాద్ లో ఏది నడుస్తుంది మ్యాచ్
ఆడి
హైదరాబాద్ లో ఏ టీం నడుస్తుంది మ్యాచ్
అర్ధం కాలే అండి
హైదరాబాద్ స్టేడియంలో ఏ టీం ది నడుస్తుంది మ్యాచ్
విసరిచ్చ మ్యాచ్ ఉంట అండి
ఎస్ ఆర్ హచ్ ఆ
ఆ హోమ్ గ్రౌండ్ అక్కడే కదా
మ్మ్ ఇంకా ఏం సంగతులండి
హా అండి
ఏం సంఘతులు అండి
ఏముందండి బోరింగ్
బోరింగ్ ఆ ఏ టైం కి కుక్ చేసుకొని తింటారు మరి
ఇప్పుడు చేయాలండి చేసి చిన్నగా తినాలి ట్వీలవ్ లోపు
డైరెక్ట్ రేపే తినొచ్చు కదాండి అట్లా అయితే అయినా రేపే తింటా
డైలీ ఆ టైం కూ తినడం అలవాటు అయిపోయిందండి
అవునా ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరండి
ఫేవరెట్ హీరో ఎవరు లేరండి విస్సు శాంతి మూవీస్ మీకండి
నా కూడా ఎవరు లేరండి
అవునా
అంటే నాకు సూర్య అంటే బాగా ఇష్టం
సూర్య సూర్య మూవీస్లు ఏది ఇస్తమండి బాగా ఎక్కువగా
సూర్య జ్యోతి కథ ఉంటదండి అక్కడున్డి చెప్తా అ అదే అండి సూర్య జ్యోతిక అండ్ అమ్మ నువ్వు నేను ప్రేమ ప్రేమ ప్రే ప్రేమమ్మ నువ్వు నేను ప్రేమ
గూగుల్లో సెర్చ్ చేస్తున్నాండి
లేదండి గుర్తుకు రావట్లేదు సూర్య జ్యోతిక చ్ ఆ సూర్య జ్యోతిక అండ్ భూమి ముగ్గురిది ఉంటది కదా
ఏమోండి
బాగుంటదండి మూవీ మీరు చూస్తారా సూర్యా మూవీస్
ఆ చూసా అండి
ఆ నువ్వు నేను ప్రేమ అదే అండి మూవి పేరు
ఏమో అండి అ మూవీ చూడలే
చూడండి బాగుంటది సూర్య మూవీస్ చూడారా మీరు
చూస్తా అండి
ఏ మూవీ వాచ్ చేసారు
ట్వంటీ ఫోర్ సెవెన్ సెన్స
పాతవి అన్ని రీసెంట్లీ కాదు
అ అండి
సూర్య సన్నాఫ్ కృష్ణమూర్తి చూశారా
లేదండి అంత ఓల్డ్ వి చూడలే
అదేం వోల్డ్ కాదు కని బావుంటయి కండేన్స్ బావుంటయి టాయి మూవీలు
విక్రమ్ బావుంటదండి
విక్రమ్వి ఏం తక్కువ చూస్తాను విక్రమ్ ని నేను చూసిన కొన్ని మూవీ మీకి ఏ ఏ మూవీ అంటే ఇష్టం విక్రమ్ ది
అండి
మీకు విక్రమ్ మూవీ
విక్రమ్ హీరో కాదండి మూవీ నేమ్
తే మూవీ నేమ్ విక్రమా చూల్లేదండి నేను ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
ఫేవరెట్ డిష్ ఆ ఎగ్ కర్రీ అండి ఎగ్ ఫ్రై
మీకొచ్చా వొండడం
ఆ చేసా అండి
ఎప్పుడండి
ఇప్పుడు వండాలండి వండి తినాలి
రెసిపీ చెప్పరా కొంచెం
ఆ రెసిపీ తెలియదండి ఈ యూ యూట్యూబ్ లో చూసి చేయడమే
అవునా మీరు వంటలన్ని యూట్యూబ్ లో చూసే వండుతరా
ఆ అవునండి
ఒక్క రెసిపీ కూడ గుర్తుండదా అండి అన్ని వొండిన
ఆంలేగ్ టి ఒకటొచ్చండి
సర్లెండి ఉంటా మరి
ఆ ఓకె అండి